హలో
హలో
హలో హాయ్ కనబడుతుంది హాయ్
హాయ్ హాయ్ ఏం జేస్తున్నావ్
పడుకున్నా
మ్ చెప్పు
ఎన్నవేం చేస్తున్నావు
ఫెస్టివల్స్ అంతే ఇష్టమా నీకు
ఆ ఇష్టమే
కష్టమద ఏ ఫెస్టివల్ గురించి బాగా తెలుసు
ఏంటి
ఏ ఫెస్టివల్ గురించి బాగా తెలుసు మీకు
నాకు క్రిస్మస్ గురించి బాగా తెలుసు
అవునా
క్రిస్మస్ గుడ్ ఫ్రైడే గురించి బా తెలుసు
నా క్రిస్మస్ గుడ్ ఫ్రైడే తెలీదు
అవునా తెలుసుకోవాలనిఉందా
తెలుసుకుంటున్నా, అంటే నాకు ఎంతవరకు తెలుసు అంటే, లైక్ ఆ రోజు చర్చికి వెళ్తారు ప్రేయర్ చేస్తారు, అంత వరకు తెలుసు నా
ఎందుకు చర్చికి వెళ్తారు అదే తెలీదా
స్పేన్ ఇదిలీదు
అవునా
మ్ చెప్పు నీకు తెలుసు కదా
ఆ
ఆ
యాక్చువల్గా క్రిస్మస్ అంటేనే మీనింగ్ ఏంటం అంటే క్రైస్తు ప్లస్ మాస్ అంటారు
అంటే క్రైస్త ప్లేస్ అంటే ఏ మాసమనా
అలా కాదు క్రీస్త్ క్రైస్త్ అంటే క్రీస్తని మాస్ అంటే ఆరాధించడం అంటే ఆ క్రీస్తును ఆరాధించడం అని కడతాం ఆ రోజు క్రైస్తవులయితే ఎవరైతే ఉంటారో వారు వెల్లి చర్చ్ కి వెళ్ళి క్రీస్తు తును ఆరాధిస్తారట ఫెస్టివల్కి
క్రిస్మస్కి
అవును
బొ కొత్తపాయింటే
ఎస్ అయితే ఎందుకు ఆరాధిస్తారు అనేది ఇక్కడ పాయింట్
ఆ
తెలుసా
ఎందుకు ఆలాయిస్తారంటే తెలిదే అది
క్రిస్మస్ అంటే క్రీస్తు పుట్టిన దినోత్సవం అన్నట్టు
ఉ
అందరూ పుట్టినరోజులు జేసుకుంటారు కదా
ఆ
ఆయన కూడా పుట్టినరోజు
ఆయన పుట్టినరోజు మనం ఆరాధిస్తామా ఎందుకు ఏ మని
అయితే ఆయన పుట్టడం వల్ల అలా అనేకులకు రక్షణ వచ్చిందని జెప్పి క్రైస్తవులు నమ్ముతారా
ఓహో రక్షణ అంటే
రక్షణ అంటే ఆ శల్వేషన్ అంటారు ఇంగ్లీష్ లో హలో
ఉ
అయితే ర క్షిన అంటే మానవుడు పుట్టుట ఉడనే వాడొ ఒక అంటే లో లోపల పాప స్వభావం ఉండడం వలన సో మనుషులుందరూ పాపం చేసినవారని చెప్పేసి ఆ వాళ్ళను రక్షించడానికి ఈ పాపం నుంచి విముక్తి ఇవ్వడానికి నిజమైన రక్షకుడు ఒక ఆయన వచ్చి ఆయన రక్త కారుస్తాడు కాబట్టి పుట్టాడు గా ఆ రక్తం కాార్చడానికి ఒకడు పుట్టాడు అన్న సంతోషంతో వారు క్రిస్మస్ జరుపుకుంటారు
అవునా అవును
అవును
అంటే ఇది ఆ బాప్తసన్ తీసుకు వాళ్ళ ఒక్కరికైనా లేకుంటే ఎవరైనా వెళ్ళి చేయొచ్చా
ఎవ్వరైనా చేసుకోవచ్చు ఎవ్వరైనా వెళ్ళొచ్చు చర్చికి అలు వీళ్ళన్ ని తేడా లేదు
అంటే వీళ్ళకి ఏమో డిఫరెన్స్ అదా బాప్తిస్ట్ అందిని వాళ్ళకు తీకుని వాళ్ళకు క్రిస్మస్ రోజు
క్రిస్మస్ రోజని డిఫరెన్స్ ఏమి ఉండదు ఎవరైనా వెళ్ళొచ్చు ఎవరైనా పండుగ జరుపుకోవచ్చు ఉ
ఊ
ఆ రోజు చర్చి లో కేక్ కట్ చేస్ తారు అందరి కోసం
ఉ కావును కేక్ కట్టింగ్ ఎందుకు చేస్తారు
అన్నది మనుషులు సంతోష్ గా ఉన్నప్పుడు కట్ చేసుకొని తినేది అంటే స్వీట్ తియ్యదనం సంతోషంగా ఉన్నప్పుడు మా సాధారణంగా మనిషి తీ తీపు
అవును శుభ ఆ శుభ కార్యాలకు
సో అందుకనేసి మనం ఏ సెలబ్రేషన్స్ అయినా కేక్ యూస్ చేస్తాం కదా సో అందుకనేసి ఎ అలా కేక్ యూస్ చేస్తారు
ఆ గుడ్ ఫ్రైడే వేషాలు అందుకేస్తుంటారు కదా గుడ్ ఫ్రైడేకి
డ్యాన్సులు వేస్తారు ఎక్కువగా ఎందుకంటే పుట్టినరోజు కాబట్టి హ్యాపీగా జరుపుకోవాలనేసి
ఆ
స్ చేయడం డ్యాన్సులు వేయడం అలా చేస్ ౌండర్ స్కిట్స్ అంటే ఆ లైక్ చ బైబి లో ఉన్నటువంటి ఏమంటారు క్యారెక్టర్స్ ఉంటాయి కదా కొన్ని సో ఆ క్యారెక్టర్ ని తీసుకొని వాళ్ళు స్కిట్స్ చేస్ ా ఉంటారు అనమాట లైక్ జీసస్ ఎలా బర్న్ అయ్యారు సో
ది క్రిస్మస్ రోజు అ అ గుడ్ ఫైడే రాజా
క్రిస్మస్ కి చేస్తా సర్లా
అవునా గుడ్ ఫ్రైడే కదా చేసి సది స్కిట్లు అంటే అది చిలువ ఎత్తుకొని అంత త
కి ఎక్కడో ప్రపంచంలో ఎక్కడో మేబి లే వేలాంగిని అలాంటి ప్రదేశ లో అలా చేస్త చూపిస్త స్తారు ఆయన శిలువ ఎలా ఎత్తుకున్నాడు ఎలా ఆశ్రమలు పొందాడు ఆ టై లో అని కానీ మోట్ ప్ర చె మథం క్రిస్మస్ కి పాటలు డ్యాన్సులు స్కిట్స్ క్రిస్మస్ కి కంపల్సరీ ఉంటాయి నేను ఎవ్రీ ఎన్ ఎవ్రీ చర్చ్ ఎ ప్ర్రివేర్
గుడ్ ఫ్రైడే
గు ఫ్రైడేకి చాలా వరకు శాడ్ గా ఫీల్ అయితారు ఎందుకంటే ఆ రోజు శ్ర ఎంతో శ్రమ పడ్న్నాడు జీజస్ అని చెప్పేసి దాన్ని కొంచెం ఒక శాడ్ గా చూస్తారు
గుడ్ ఫ్రైడే అంటే ఇది లైక్ డెత్
అఫ్ కోర్స్ అదింటెత్
ఓకే ఒకటి బర్త్డే ఒకటి డెట్ దను లాగా
ఎవరైనా బర్త్ డే రోజున డ్యాన్సులు వేస్తారు సంతోషంగా ఉంటారు డెత్ డే ఎవరుంత డ్యాన్సులు వయ్యరు కదా
అవునవునుహా నేను అంటే చాలా వరకు చూసిన ఏంటంటే కిరీటం పెట్టి ఆ అది సిల్వను మోసుకుంటూ పోయేది గుడ్ ఫ్రైడేకి చూసా
అ
కురడా దెబ్బలు త కూర్తండ్రి
ఆ
అదే అందు కడయా
అలా చేసి చూపించడం అనేది రేర్ ఇక్కడ
ఓకే ఓకే
అవును
మీరు హలో ఎన్న పడుతున్నా
పని పడుతుంది
హే ఈ ఫెస్టివల్ గురించే తెలుసా అన్ని ఫెస్టివల్స్ తెలుసా
అన్ని ఫెస్టివల్స్ తెలుసు
ఆ ఈ సంక్రాంతి ఉగాది జనవరి జనవరి ఫస్ట్ ను కూడా జరుపుకుంటారు కదా అది ఫెస్టివల్ కిందికేనా
మాకేం కాదు ఒక్కొక్క మతం వాళ్ళు వాళ్ళ వాళ్ళ పండగలు వాళ్ళు జరుపుకుంటారు. క్రైస్తవులు అయితే క్రిస్మస్, ఈస్టర్ అండ్ గుడ్ ఫ్రైడే జనవర్ ఫస్ట్ అనేది కూడా అరు చర్చ్ చస్ట్ చర్చికి వెళ్తారు ఇంకా
అవి ఇవి ఇవి చ ఫ్రెండ్ గురించి తెలుసా
సంక్రా అంతి గురించి నాకు తెలుసు
అంటే ఎంతవరకు తెలుసు
సంక్రాంత్ కను భోగి కనుమ సంక్రాంతి కనుమా అని తెలుసు
ఆ
భోగి రోజు భోగిపళ్ళతో భోగి పండ్లతో స్నానాలు చేస్తారని తెలుసు కనుమ రో సంక్రాంతి మధ్య సంక్రాంతి రోజు
ఉ
జంక్ పెద్ద వస్తుంది
ఆ
ఆ గంగి గోవర్ధన వస్తాడు ముగ్గులు వేస్తారు ఆటల పోటీలు ఉంటాయి ఆ రకరకాల రకరకాల వంటలు ఉంటాయి అవును సంక్రాంతి జానవరీ లోనే ఎందుకు కోస్తాది అంటే రైతు తను పండించిన పంట పంటను జానవరిలో కోస్తాడు కాబట్టి వరి పంట అంటే చేతి నిండా అప్పుడు పంటనే అది ఉంటుంది కాబట్టి అది సంతోషంతో అలా జరుపుకుంటారు అన్నమాట ఆ కొత్త వచ్చిన బియ్యంతో ఏదో పొంగలి చేస్తారని విన్నాను
ఆ
కరెక్టేనా
అవును నాకు అదే తెలుసు బంగ్ రోజు భోగి పర్లు
ఆ కనుమ రోజు పారణం అంటారు
కుండారు అది ఏంటి అంతా ఊ చలిమంట ఎసుకుంటారు ఉ బాగ్ అయ్ నాన్ వెెజ్ అట్లా చేసుకొని బంధువులను పిలుచుకొని
ఆ
హ గంగిరేద్దులు ఏంది అంటే వాళ్ళు వస్తారు వచ్చినాక వీళ్ళు ఏమన్నా ఇస్తాంటారు బియ్యము అట్లా
ఆ
కొన్ని ఊర్లలో అయిపొయినాంక ఏ ఏవన్నా వేషాలు వేస్తారు వన్ మంత్ అక్కడే ఉంటారు. వేషాలు వేసిన వాళ్ళకు కొంచెము ఆ ఊరి పెద్ద వాళ్ళని ఉంటారు కదా వాళ్ళు మనీ ఇస్తారు అంటే అట్లా అట్రాక్ట్ చేస్ న్నారు కదా ఊరిని అని కొన్ని కొన్ని దగ్గర కొన్ని కొన్ని సంప్రదాయాలు ఉంటాయి గా
ఆ
కొన్ని కొన్ని విలేజెస్ లో ఏమంటారు. ఎవో జంతువుల కొన్ని కొన్ని ఆ ఆ ఉంటాయి అలా ఉంటాయి కొన్ని గేమ్స్ ఆడిస్తారు ప్రైజ్ స్ ఇస్తారు. చిన్న పెద్ద తేడా లేకుండా ఎంజయ్ చేస్తుంటారు
అవున
హ ఇప్పుే
ఆహా
ఆహ హ
నీకు ఇష్టమైన ఫెస్టివల్ ఇది
సరే మరి ఉంటాను బాయ్
మీకు ఇష్టమైన ఫెస్టివల్ ఏంటి
నాకు అన్ని ఫెస్టివల్స్ ఇష్టమే.
ఎందుకు?
ఎందుకంటే ఫెస్టివల్ అంటేనే ఏంటి? ఏదైనా హ్యాపీనెస్ కోసమే గదా! అది ఏ ఫెస్టివల్ అయితే ఏమ్